హలో
వినిపిస్తుందా
ఆ వినపడుతుంది
ఏం చేస్తున్నావు
ఏం చేయలే ఊరికే పడుకోని ఫోన్ చూస్తున్నాం
ఉహు నేను ఖాళీయే
ఇప్పుడే మజ్జిగ తాగినాను అట్లా పండుకొని ఫోన్ చూసుకున్నా
ఖాళీగా ఉంటే ఇంక ఫోనేగా చూస్తారు ఏం చేస్తాం టైమ్ పాస్ కి
ఇంకేం లేవు రికార్డ్స్ రాసేటీవీ ఇంకేం చెప్పలేదు
ఓకే ఆహా అయిపోయింది అన్నారు కదా ప్రాజెక్ట్
ఆ ప్రాజెక్టు ఏ విధంగా ఇంకా క్లాసెస్ ఇంకేం చెప్పలేదు ఇంకా రికార్డ్ డు అవేం చెప్పలే అందుకే ఇంకేం రాయలేదు చెప్తారు నిదానంగా
అదేలే లేకపోతే రాస్తూనే ఉంటారు కదా
ఆ అవును
అదే అదే ఏం సంగతులు వచ్చడా మీ నాన్న
కాలేజ్లోనే
ఉహు ఏంటి ఈరోజు కాలేజ్ ఎలా జరిగింది కొంచెం చెప్పు
జరిగిన మార్నింగే ఇంకా క్లాసెస్ జరిగినాయి
ఊ
ఊ ఇంకా ఏం ఇప్పుడే స్ట ఆహ ఆఫ్టర్నూన్ ఉత్త ల్యాబ్ ఉంటుంది వన్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు
ఉహు కెమికల్స్ అవన్నీ మీరు చేస్తారా పిప్పెట్టు బ్యూరెట్లు అట్లా వేసేసి
ఆ వాళ్ళన్నీ రెడీ చేసి పెడతారు మేము సార్ వాల్ చెప్పిన దాన్ని బట్టి చేయాలి అది కూడా గ్రూప్ వైసే ఉంటది
కానీ చాలా జాగ్రత్తగ ఉండాలి కెమికల్స్ దగ్గర ఒకసారి మా ల్యాబ్ లో పేలి పోయి మంటలొచ్చేసాయి జస్ట్ అది కింద పడిపోయింది
ఆహా
అది చూసుకోక అందరమూ ఇగ గొర్రెల్లా నవ్వుకుంటా ఉన్నం కింద చూస్తే మంట వస్తా ఉంది అంటే మాకు తెలీదు గదా మాకెప్ ప్పుడో ఒకసారి తీసుకెళ్తారనమాట ల్యాబ్ కి సో ఇం కా మేము ఇంక కింద పడేసేలేకి భయపడతా ఉన్నాం తీరా చూస్ తె డైరెక్ట్ మాంటలొచ్చేసాయి పెద్ద పెద్దవి
అవును అవి మాకి అట్ల లేదు ఇప్పుడు
పది మంది బట్టే ల్యాబే
అవునా ఇవి మరి
అంటే మాయి చిన్న కాలేజెసే కదా
ఆ మీరు ఎక్కడ చదివినారు కాలేజీ
ఇక్కడే పొదిల్లోనే చదివాము వివేకానంద కాలేజ్ అని ఒక చిన్నదుంది లేండి డబ్బా కాలేజ్
ఆహ ఉంది
ఉమ్ ఉమ్
ఉమ్ మాకేం లేదు మాకు కొంచెం పెద్దగనే ఉంటాయి మాకు టెక్నీషియన్స్ ఉంటారు ఇంక వాళ్ళు తయారు చేసి పెడతరు మేము చేయాలంతే మాగ్గుడ మంచి గ్లౌసులేసుకుంటాం మాస్క్లు పెట్టుకోవాలి షూస్ అవన్నీ
ఆ అవి కత్మల్సరిగ మ్యాండెట్ ట్రి కదా ల్యాబ్ అంటే కంపల్సరీగ అవి లేకపోతే కష్టం కెమికల్ స్మెల్ల్ కి కొంతమంది కళ్ళు తిరుగుతాయి
ఆ అవును ఈ రోజు మా ల్యాబ్ లో ఒక అమ్మాయి పడిపోయిండే ఈరోజు
ఆ అట్ల జరుగుతుంటది కాబట్టి కంపల్సరిగ మాస్క్ మాండేట్రి హెడ్కాప్స్ అవేముండవ
ఆ ఉంటయి హెడ్ క్యాప్స్ కూడ ఉంటయి మాకి ఫస్ట్ ఇయర్ లో ఉండిండే మైక్రోబయల్జీకి అవి మైక్రోబ్స్ అవీ ఉంటయి గదా దానికి మకీ ఇస్తారు
మీకుప్పుడు కప్పలు, పాములు అలాంటివి ఏమి ఉండవు గదా అంటే అవి జువాలజీకి సంబంధించినయి గాబట్ యి సో మీకు ఉండవు గదా
ఆ అవును ఇది కాలేజీ అని ఇప్పుడు సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ లో వచ్చిన్ చింది అవి డ్రగ్స్ కు సంబంధించినరె కాలజీ ఫార్మ కాలజీ అని వచ్చింది
ఓకే ఓకే మక్ తె ఆ స ఆ సబ్జెక్ట్స్ తెలిద్లే
ఊమ్ దాంట్లో ఇప్పుడు మీరన్నరు కదా కప్పలు పాములు అని దాంట్లో ఓన్లీ ర్యాట్స్ ఉంటయన్నమాట ర్యాట్స్ కి వైట్ ర్యాట్స్ ఇప్పుడు నార్మల్ గ మన ఇంట్లో కొన్ని ర్యాట్స్ తిరుగుతుంటయి అవి కాకుండా నార్మల్ గ వైట్ ర్యాట్స్
ఓహో
దాళ్ళకి డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే దాన్ళకి డ్రగ్ ఇచ్చి ఎలా హ్యాండిల్ చేయాలి ఫస్ట్ ఆ ఫస్ట్ దానిలని హ్యాండిల్ చేయాలి దాన్ని కిల్ చేసేసి సి తర్వాత మనం డ్రగ్ అనేది దాని ఆ ర్యాట్ కి ఇంజెక్ట్ చేస్తే ఆ డ్రగ్ ఎలా మూవ్ అవుతుంది ఎన్ని సెకండ్స్ కి
పట్టుకోవాలా దాచిపెట్టుకోవాలా పట్టుకొని లేకపోతే ల్యాబ్ లో ఉంటాయా
ఫోర్తే ల్యా ఆల్రెడీ ల్యాబ్ లో అన్ని పెట్టింటారు
ఓకే ఓకే
అక్కడ ల్యాబ్ లో ఇప్పుడే మకి ట్రైనింగ్ ఇవ్వలేదు ఇంకా ఊరికే డెమోలెక్ ఇంకా మేమే ఒక రాట్ని అదేదో సిగ్గా ఉంటే తీసుకొని దాన్ని ఫస్ట్ ఆ రియలే
అమ్మో ఉ
కిల్ చేసి దాని పార్ట్స్ దాని లంగ్స్ హార్ట్ బాడీ అవన్నీ చూపించినారు ఆ
ఓకే ఉహు
థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లోకి పోయినాక మేము ఒక ర్యాట్ తీసుకొని అట్లా
మీరు చేయాలి ఎక్స్
ఆ ఫస్ట్ ఆ దాన్ని కిల్ చేసేసి ఇ ఫస్ట్ ర్యాట్ హ్యాడ్లింగ్ వస్తే
ర్యాట్ హ్యాండ్లింగ్ అంటే ఎలా చేస్తారు పట్టుకోవడమే కదా
ఆ పట్టుకోవడమే కానీ దాంలోకి ఇవి వైట్ రాట్స్ నార్మల్ బ్లాక్ వైయితే కొంచెం మన పైకి కరవడానికి ఈ ఏం న్యూసెన్స్ ఉన్నా ఏం కాదు ఇవి వైట్ రాట్స్ కదా
వైట్ రైట్స్ కరుస్తే డేంజరా
ఆ దానికి మనము ఇంజెక్షన్ వేసుకోవాలంట
ఓకే ముందు దాన్ని పట్టుకొని ట్రై చేయాలి కదా
ఆ అవును దానికి కూడా ముందు అది సైలెంట్ ఉండాలి మన దాని దగ్గర ఫోన్లు లాక్ ఆపరేట్ చేయకూడదు సైలెంట్ గా మాట్లాడాలి అది పీస్ఫుల్ ఉం అంటేనే అవి కూడా దానిలకి మెయిన్ పీస్ఫుల్ గా ఉండాలంట
ఓకే ఇప్పుడు మీకు వైట్ రాట్స్ అంట ఎక్కడ దొరుకుతాయి
అంటే కాలేజ్ వాళ్ళే తెచ్చి పెడతారు అవి
ఓహో వాళ్ళ తెచ్చి పెడతారు బట్ మీ మీ హ్యాండ్లింగ్ ఎలా ఉంది అనేది మీ తప్పు ప్రాక్టీస్ చేపిస్తారా ఓకే ఓకే ఉమ్ అట్లయితే బెటర్లేండి మనం వెళ్ళి రాట్లు ఎతుక్కోవాలింటే ఏ అడవిలో ఎతకాలి
ఆ అవును
ఆ అదే కొంచెం అర్ధం కాలేదు
మ్ అట్లా ఫస్ట్ హ్యాండ్లింగ్ చేసి ఆ తర్వాత ఆ డ్రగ్ ఇంజెక్ట్ చేయాలి తర్వాత ఇంక మనమే అది ఎంతసేపుటికి అబ్జర్వ్ అయింది ఎన్ని మినిట్స్ అని నోట్ చేసుకొని రికార్డ్స్ లో నోట్ చేయాలి
ఆహా
ఉమ్
అది చేసినట్టుగా మళ్ళీ మీకు ప్రెజెంటేషన్ అంతే
ఆ ఆహా ప్రెజెంటేషన్ ఏమి ఉండదు ఎగ్జామ్స్ కి పాస్ ఆర్ ఫైల్ అన్నట్లు ఉంటాయి అంతే ఎక్స్టర్నల్ కి ఇంటర్నల్ కి ల్యాబ్
ర్యాట్ద అదొక ప్రాజెక్ట్ లాగా
ఆహా ప్రాజెక్ట్ ఏం లేదు ఉత్త ల్యాబ్ చేసినట్లు అదొకే ఎక్స్పెరిమెంట్ ఆ ప్రాజెక్ట్ అంటే ఓన్లీ ఒక్క ఇయరే ఉంటుంది
ఉ అంటే ప్రాజెక్ట్ అనే పదం వచ్చేసింది లేఅండి త్వరగా ల్యాబ్ అనే దానికి మీ ఫీడ్బాక్ సబ్జెక్ట్ కొంచం ఎంటర్టైన్మెంట్ గా అయినా ఉంది ఆ మాకు అసల అట్లా కూడా ఏమి ఉండదు ఎప్పుడెప్పుడు కబడ్డీ క్రోప్ ఖోఖో ఆడదామ ఎప్పుడప్పుడు వెళ్దామా అనుకుంటా
ఆహ్ సేమ్ అంతే అవునులేడి మీ కి ఏమేమి గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి
ఆ ఏంటి వినపలేదు
గేమ్స్ ఏమేమి ఇంట్రెస్ట్
గేమ్స్ అంటే ఇంకా మనకి మనకి ఎప్పుడు గేమ్స్ పిచ్చే ఉండీద్ది ఎప్పుడెప్పుడు ఆడుకో కుందమా అనీ కాలేజ్ డేస్ లో అయితే అంటే మాకు సబ్జెక్ట్ చెప్పరు తక్క క్కువ సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు లేరు మాకు మేమే చదువుకోవాలి ఫస్ట్
ఓహో మరి మీకు బుక్స్ ఎలాగా
బుక్స్ బయట కొనుకోవాలి వాళ్ళ ఏం చెప్ చెప్పేది ఉండదు సార్ వాళ్ళు ఎడ్యుకేషన్ చెప్పేదేం లేదు తక్కువ మేము జస్ట్
ఫస్ట్ నుంచి ఎక్కడ చదివినారు టెన్త్ వరకు
ఇక్కడే మా ఊర్లోనే ఉందిలేండి స్ ఒక తెలుగు పాఠశాల
అవునులేండి ఫస్ట్ నుంచి బాగుండేదా టెన్త్ వరకు
ఉ కొంచెం అప్పుడు చిన్నపిల్లలు కదా కొంచెం ఎంజాయ్ లైఫ్ ఉంది
ఆహా అవును
అంతా బాగానే ఉంది పర్లేదు
ఇంటర్ కి అలా వచ్చినాకనే ఇక్కడ స్టడీ లేదు అన్నారు
ఉ వేస్ట్ అండి ఊర్లో చదువులు అంటే కష్టం పెద్ద పెద్దగా అనిపిస్తుంది అయితే కొంచెం బాగుంటుంది గాని మీర ఎక్కడ ఇంటర్ చదివింది
ఇంటరు మేము హైదరాబాద్ లో చదివాము అండి రెజోనెన్స్ కాలేజ్
ఓహో ఓకే ఓకే అక్కడ బానే ఉండిద్దా
ఆ అక్కడ బానే ఉంటాది
మరి ఎందుకు వచ్చేసారు ఇక్కడికి ఇటు సైడు
ఇంకా అక్కడే టూ ఇయర్స్ అయిపోయింది కదా ఎట్లా ఇక్కడే కదా కాలేజ్ ఇక్కడే చేరద్దాం అనేసి మళ్ళ అక్కడ ఇక్కడ ఉంటాయి అక్కడి హోమ్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు
ఉహూ మ్ కమ్ముగా అటే చదువుకోవచ్చు కదండి ఫ్యూచర్ ఉండేది బాగా
మ్.. ఇంకా ఏమో
వచ్చేసారు ఇంకా
ఇక్కడ అంటే దగ్గర అక్కడ మళ్ళీ చాలా లాంగ్ అది కూడా మళ్ళీ పీజీ హాస్టల్స్ లో ఉండాలి మనకు అలవాటు లేదు కదా
టూ ఇయర్స్ ఉన్నారు కదా అలవాటు అయిపోయిండెగా
అది హాస్టల్ ఇప్పుడు మళ్ళీ మనం ఏదన్నా చేయాలంటే అది ఎట్లుంటాదొ ఏమో తెలిదు కదా అక్కడ మనకు అలవాటు లేదు
అందుకనేసి భయపడి వచ్చేసారా పోనీలేండి మీరు అ అక్కడ దాకాన్న యేళ్ళారు మేము భయపడుతునే ఇంట్లో ఉండిపోయాము మీరు బె లేండి వచ్చాడా మీ నాన్న ఇంటికి ఇంకా రాలేదా
ఆహా రాలేదు ఇంకా
ఉహు ఉనా
మ్మ్
మీకు ఎట్లా ఎటువైపు ఇంట్రెస్ట్ ఏం వర్క్ చేయ్యాలని సపోజ్
లేవా ఫస్ట్ మాకి ఇది ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పిండే ముందు ఇది ఇంటర్ అయిపోయినాక బ్యూటీషియన్ కోర్స్ చేద్దాము అని
ఓకే
ఓ ఇప్పుడు స్టడీస్ మీరు చెప్పినట్టే నిజంగా స్టడీస్ కొంచెం కష్టం తామే
ఆ స్టడీ వేస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో అయితే
నేను వద్ అది అంటే మనం కూడా ఊరికే చదువుతాం కానీ ఆ అవును అట్లా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని మంచిగా మన ఓన్ బిజినెస్ మనం ఎర్న్ చేయొచ్చు అనేది అది ఐడియా ఉండేది కానీ ఇంట్లో వాళ్ళే సేమ్ అట్లా వద్దు అన్నారు
అంతే అండి మనం బాగుపడుతున్నామంటే ఎవ్వరు సపోర్ట్ చేయ్యరు అదే పేరెంట్స్ అయినా ఇంకోచోట ఎట్లయినా సపోర్ట్ నెస్ లేకపోతే మనం కష్టం కదా
ఆ అవును
రండి నేను డిగ్రీ స్టార్టింగ్ లో అట్లా మిషన్ నేర్చుకోవాలని ఉండే
అవునులే
అప్పుడు నేర్చుకోని ఉండింటే ఈ పాటకి ఏదో ఓ దాంట్లో సెటిల్ అయ్యి ఉండేదన్ని ఇప్పుడు కొంచెం కొంచెంగా ఎట్లయినా నేను నేర్చుకోవాలి తప్పదనేసి స్టార్ట్ చేశాను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను నేనేం పెద్ద బయట ఏం నేర్చుకోలేదు
అవునులేండి
మ్మ్ ఇట్లాగా నేర్చుకుంటాం ఇంగా వ వచ్చేస్తాద ఏముంది ఫస్ట్ భయపడతాం తర్వాత అదే వచ్చేస్తుంది అని అర్దమయిపోయింది
అవును
ఏముంది నార్మల్ టాప్స్ కుట్ కుందాంలే అనేసి మిషన్ ఆర్డర్ పెట్టుకున్నాను అప్పటికప్పుడు అది వన్ ఇయర్ తర్వాత అత వర్క్ అవుతుంది నాకు అంటే అప్పుడు వరకు పేరుండే అట్లే
ఆ
కుట్టగలనో లేదో అనేసి ఫీయర్ ఉండే మా ఫ్రెండ్ చెప్పింది అనమాట
అవునులేండి
కూర్చొని ఇట్లా కుడుతుంటేనే వస్తాయి ఊరికే ఉంటే రాదు అనేసి ఇంక నేను అలా స్టార్ట్ చేయడం ఆ మళ్ళీ చేస్తాను ఒక్క నిమిషం
ఆ సార్